అ
ఇనబడ్తంది చేప్పు
నాకు నీది చిన్నగ వినబడ్తాంది. కొంచెం దగ్గర వేట్టుకో
ఇప్పుడు
ఆ అయినా కూడా ఎందుకో ఇల్ల చిన్నగానే ఇనబడ్తంది.
సౌండ్ ఫుల్ వేట్టుకో
ఫుల్లుగనే వేట్టినా
అగో అదేంది ఈ ఫోనేంది దగ్గర పెట్టుకుంటేనే వినబడ్తంది. ఇల్ల కాల్ చేసినప్పు
ఆ అదే కదా కొంచెం దూరం కొంచెం దూరం చేసి మళ్ళా దగ్గరకి చేసి నా కూడ వినవడట్లేదు.
ఆ అవును అది ఒక ప్రాబ్లం ఉన్నది. దీంట్ల చెత్తే
ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటనేమో మళ్ళా ఇవుతలొల్లకు వినబడ్తలేదు.
ఎందుకు వినవడ్తది
నాకు పెట్టుకుంటే సరిగ్గ వినబడ్తలేదట నా ఫ్రెండ్ కు పెట్టుకున్నప్పుడు మాట వినవడకపోతే మళ్ళ మొత్తం వెరైటీగా మాట్లాడుకున్నారు.
అవునా మరి మీ ఫ్రెండ్ ఆ ఇయార్ వర్స్ పెట్టుకొనే మాట్లాడుతది
ఆ ఇగ ఆమె దగ్గర సిగ్నల్ ఉందేమో నేను ఇంట్లుండి మాట్లాడిన ఆప్పుడు మా ఇంట్ల అస్సల్ రాదు
సిగ్నల్ ప్రాబ్లం కాబట్టి ఇనబల్లేదు ఆమెకి సిగ్నల్ ప్రాబ్లం లేకుంటె వినబడ్తది మంచిగనె ఆమాట్నె మాట్లాడుతది మాకు వినబడకుంట బెడ్ షీట్ కప్పుకోని మ ట్లాడుతది
అవునా నేను అట్లా మాట్లాడలేను నాకు గట్ మొత్తం ఫోన్ చేతలు పట్టుకొని మాట్లాడాలె గట్టి గట్టిగా మాట్లాడత మళ్ళ
అంటే మా రూమ్ల ఈ ఒర్రేటోల్లు ఉన్నారన్నమాట
ఆహా
వాళ్ళకి ఒక్కసారి రెండు సార్లు చెప్తే వాళ్ళు ఫీల్ అయితారు రాత్రి అదే పని అయింది
ఆహా అందరూ చేసిరా ఇప్పుడు
అంటే
అందరు లాగ్
ఆ అంటే వాళ్ళు కాలే వాళ్ళు కాలే కాని మా మేమయినాం మేము ఫోర్ మెంబర్స్ మే అయినాం
ఆహా
అయితే ఏం సౌండ్ వినవడదు క్లారిటీ ఉండాలని అంటే వీళ్ళు వరుతళు వీళ్ళు బాగా
ఆ మా మమ్మీ కూడా వడతాంది ఇప్పుడు
ఇ వాళ్ళకి చెప్తే అంటే ఒక్కసారి రెండుసార్లు చెప్తే ఊకోవాలి కదా వాళ్ళు ఊకుంటలేరు ఇ ఫీల్ అయితార్లే అని సప్పడెకి మేమే కాల్ కట్ చేసినం నిన్న ఒక కాలేమో మాట లనే మ కట్ చేసినాం వాళ్ళయితే ఒకటి రెండు గంటల వరకు అట్లనే ఫోన్ చూసుకుంటా ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు
ఆ ఇయర్ఫోన్స్ ఉంటే విన్లేరులే వాళ్ళకి వినపడదు కదా
నిన పడదు కాని వాళ్ళు మాట్లాడేది మనకిన పడుతుది కదా కాల్ ల అది ప్రాబ్లం అందుకే కొంచెంల్ చిన్న మాట్లాడాలని చెప్తే విన్లేదు నిన్న ఫీల్ అయి ఈ రోజు పోయిర్రీ వాళ్ళు ఇంటికి
పోయిన్న ఇయ్యాల
ఆ అందుకే మా రూమ్ ఇంత సైలెంట్ ఉన్నది
అవునా
ఆ ఒక మేమే ఉన్నాము ఒక ఫోన్ ఆ అప్పుడే పోయిలు వాళ్ళు లేవన్ కే
హా ఇయ్యాలనే పోయరు మరి రేపు ఉండకు పోయరు అయిన్న ఇయల ఆదివారమే కదా
ఇ రేపు వాళ్ళకి ఏమున్నది ఒక్క రోజు అటడెన్స్ పోతే ఓనీ అన్నడుగా వయ్యు
ఊహు
అంటే ఇంత ముందు కూడా పోయిల్లనుకో ఈ రోజు కాదు మొన్న నుంచే పోతాళ్ళు
ఊహు మరి రేపు వీళ్ళు ఈ ముగ్గురు కూడా పోతేని నువ్వు ఒక్కదానివేన ఇండ్ల
లేదు ఇంకున్నారు ఇంక ఇంకొక ఆమె ఉంటది
ఆహా మళ్ళీ మీ ఇద్దరు ఎల్లుండిపోతారా
ఆ ఏమో చెప్పలేము పోతే మేము కూడా రేపు పోవచ్చు
పోండి ఇద్దరేం చెతారు
ఇక అదే ఇక రేపు వాళ్ళ వాళ్ళ అఔటింగ్ పాస్ సెల్ఫ్ ఇస్తేనేమో పోతాం లేకుంటే ఎల్లుండి ఇక సెల్ఫ్ ఫౌటింగ్ ఇస్తారని చుతానం
ఓహో ఎల్లుండైతి ఇత్తరా
ఆ ఎల్లుండైతే ఇత్తరు రేపంటే ఇంకా మేము హాలిడేస్ ఇయ్యలే కదా మీ పేరెంట్స్ రాంది సెల్ఫ్ అవుటింగ్ ఎట్లా పంపిత్తమని అడుగుతారు
ఆహా
అందుకే ఆవుతానం
ఆహా
ఉ అందుకే అగుతానం అంటే వాళ్ళ అంకులేవలో మీ ఊరయిన వస్తాడట అంకులు
ఆ ఆ అమ్ములు ఇచ్చి ఆమెకి ఇక్కడ ఉన్నారు కదా
ఉ
ఆ అందుకనే ఆమెకొత్తరు
ఊ ఆయనొచ్చి ఔట్ పాస్ ఇప్పితే పోతారు
ఊహూ ఇగ ఒక్కసారి ఇప్పిత్తే ముగ్గురు పోవచ్చు కద వాళ్ళు
ఏ ముగ్గురికియ్యరు ఇద్దరికే ఇత్తది
అయ్యో
ఇంకొక్క ఆమెకి ఈడ వాళ్ళ మామయ్యున్నాడు ఆయన ఇప్పిత్తాడు వంట చేత్తడు
ఆహా ఇప్పడు మంచుకుందాం
ఆ యాయన ఇప్పిత్తాడు పోతరు
మళ్ళ ఆయననే మీకిప్పియోచ్చు కదా ఒక్కరికి
పియొచ్చు కాని ఆమె పంపియ్యదాడ ఇప్పిచ్చేటామె
ఓహో
పోవాల అనుకుంటే పోవచ్చు కాని ఈ ఒక్క రోజుకి అంటే మళ్ళా మాకు మీ మీ సైడే మాది గూడ
అవునా
ఉమ్ మా ఊర్మిన్ మా ఊర్మి చ్చే మీ ఊరికి వత్తరు జస్ట్ టెన్ మినిట్స్ మీ ఊరికి ఆ అంటే మీకు మాకు
ఆహా
టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్ కదు ఇంక ఎక్కువ టైమ్ ఏ పడుతది అనుకో
ఆహా
కానీ మా ఊరు మించే మీ ఊరికి పోతారు
ఏ లేటర్ తోని స్టార్ట్ అయితది మీ ఊరు
ఎమ్
ఎమోలే నాకు తెల్వదు
మ్మ్ హ్మ్ హ్మ్ నేను చెప్తాలే నార్మల్ కాల్ చేసినప్పుడు నేను చెప్తలే ఏ ఊరో
ఇన్స్ట ఐడి ఇస్తావ్ కద
ఆ ఆ లేదు ఇత్తలే
దీంట్లో ఏం మాట్లాడకోవద్దట ఏం ఊ ఏమో
ఆ పో మా ఫ్రెండ్ ఏడ్ తాంది ఒక్కామె
ఎందుకు
ఆమెయియాల వత్తా అనే అంటాంది వాళ్ళ డాడేమో హాలిడేస్ ఇయ్యంది నువ్వు ఎట్లా పోతావు అంటాండు
అయ్యో ఇక్కడా పోతే ఎంత అయితయి
వాళ్ళ డాడీ కొంచెం గవర్నమెంట్ ఎంఆర్ఓ
ఓ
అట్లా ఇ వాళకి ఉంటాయి స్ట్రిక్ట్ స్ట్రిట్
ఆ
ఇగ అట్లా
ఈమె కూడా వార్డ్ మెంబర్ బిడ్డ కదా
మ్మ్ అవును
రీసెంట్ వార్డ్ మెంబర్ మా వార్డ్ మెంబర్ ఆఏ మా వాడకి ఆయనే
అవునంట కదా చెప్పింది గెలిచింద గెలిచిన తర్వాత ఫోన్ చేసి గెలిచినా గెలిచిన అంటంది
ఆహా అప్పుడు ఆమె అప్పుడు ఊర్లనే ఉంది వార్డ్ మెంబర్ అయినప్పుడు
ఆ గెలిచినా గెలిచినాన్నను కూడా అంటలేదు వచ్చిన వచ్చిన అంటుంది, నేనేమనుకున్నా షాప్ కి పోతాన అని చెప్పింది మీ ఫ్రెండ్ ఫస్ట్ నాకు ఫోన్ చేసిన అప్పుడు అయ్యో షాప్ కి పోయి అపుడే గెలిచినావా అన్ని నిను అన్న ఓ ఆవచ్చుడు కాదు ఆవ వచ్చ వచ్చిన వచ్చినంట అన్ని
ఆహా
నువే పార్టీ లేద అంటే అచ్చిన గ ఇస్తా అన్నది
ఆ ఇచ్చిందా
ఏ ఇయలే ఇగా మళ్ళలా అడగాలే మేము
ఈ జీవితం వచ్చినాక అడుగురి ఇప్పుడు ఇలా
ఆ ఈ జీతం వచ్చినాక ఇతది
ఉ పదవి దిగినక దానికే ఖర్చు ఉంటాది
ఏ ఆవకు ఉన్నా ఫోన్ పే లో ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ మనీ
ఆ ఆక
ఆ
ఇంత సర వార్డ్ మెంబర్ బిడ్డయి ఉండయా
ఇంత ముంద కోటిండు వాళ్ళ డాడీ రీచార్జ్ లేవు రీఛార్జ్ చేసుకోవాలంటే కోటిండు అట
ఆ అయిపోతయి దాన్ని ఎప్పుడు ఊరిక వచ్చినప్పుడే అయిపోతయి
ఆయన కూడా ఆమె దగ్గర ఉన్నాయి అనుకో యూనిఫామ్ ఆ అడుగుతది అమ్మ ఘోరం అడుగుతుది చెప్పు ఎక్కువ ఆమె చెప్ ఉప్పలే ఉంటది తెల్సా
అవ్వవా నేను కూడా అట్లనే కొంటా తెలుసా సగం డబ్బులు దానికి ఖర్చు అతయి, ఓ వెయ్యి రూపాయలతే ఐదు వందలు దానికి పోతే ఐదు వందలు రడ్రేస్ పోతాయి.
డ్రెస్ ఏమో ఎప్పుడు చూసినా చెప్పలే పిచ్చి
నాకుడ చెప్పులు ఎక్కువ ఉండాల అనిపిత్తది
ఎందన్ కు మొన్న చౌరా చాల ఓ జత కొన్నది అవి నచ్చలేదని మళ్ళ వేరేటి కొన్నది అవి నచ్చలేద అని మళ్ళ వేరే తీ ఉన్నది అవ్వన్నీ ఇంటికాడ వేసొచ్చు మళ్ళ వాళ్ళ చెప్పులే వాళ్ళ చెల్ల చెప్పులేసుకొని వచ్చింది
ఆ అది అట్లనే చేత్తది కాదు నేను కూడా నిన్న పోయిన ఏం కొన్నా తేల్వక చెప్పులు కొనుక్కొని వచ్చిన అన్ ఎన్ని కొన్నా కూడా పాతయే చేసుకుంటా మళ్ళ కొత్తయి వేసుకొను ఎందుకో
అంటే మీకు చెప్పులుంటే అదొక సాటిస్ఫాక్షన్ అన్నమాట
ఆ ఇంకా మొన్న ఒక రోజు ఇద్దరికి షూ కావాలి ఉరుకుతానీకి అని చెప్పి కొన్నా ఇద్దరికి కొంట ఆడికి పోయిన ఆ ఇంకొకటి నచ్చినయని పింక్ కలర్ ఒకటి కొన్నా కాని అవి వేసుకుంటనే లేను
హ్మ్ అన్నది మొన్న ఒక ఆమె డ్రెస్ కూడా కొనిచ్చిందట ఆమె ఎవలో మరి ఆప్
నేనే అది కూడా
నువ్వేనా
ఆ స్ చెప్పులు కూడా నేనే అది కూడా నేనే
ఆ అదే వైట్ ఆ వైట్ కలర్ డ్రెస్
సేమ్ కొనుకొచ్చిన
మ్మ్ అదే చెప్పింది కొన్నది మా ఫ్రెండ్ అని చెప్పి
ఆ బోనాలకి కే అది కూడా
అదే బోనాలకి అటు కొన్నది అటేసుకున్నార
ఆ ఏసుకున్నాం
అదే చెప్పింది
మ్మ్ ఈసారి కూడా సేమ్ ఏసుకుందం ఆ
అన్నీ చెప్తది
ఆ ఈసారి కూడా సేమ్ కొందామనుకున్నా కాని అసలు పోతామో పోమో అని నమ్మకం లేదు ఊకె ఎప్పుడు ముందనుకుంటే అ జరుగుతలేవు అసలు
ఏమో ఆమెనైతే వత్తది ఈసారి కంపల్సరీ
ఒత్తది కాని ఇంతకు ముందు బతుకమ్మ కూడా అట్లనే ఇద్దరని సేమ్ వేసుకోవాలి అట్లా ఇట్లా అని చూసినం చూసినం చూసినం తర్వాతకి నేను రా పోనే పోలే ఊరికి
అయ్యో
మ్మ్ అన్ని కొనుక్కున్నాం అంతా తయారు చేసుకొని పెట్టుకున్నాం చీరలు గీరెలు అన్ని పెట్టుకున్నాక పోలే
ఎట్లయితే ఏమున్నది హన్మకొండ నుంచి ఒత్తంది కదా వత్తోత్త ఒక డ్రె ఇద్దరికి సేమ్ డ్రెస్సులు పట్కరమ్మ అనరాదు రేపు
ఊ ఏమోద్దు నేను తీసుకున్న మొన్న మా అత్తమ్మల ఇంటికి పోతే అంటేనే తీసుకున్నా ఎందుకు డబ్బులు వేస్ట్ ఇగ
హ్మ్ హు ఆవిడ కొంటది బానే డ్రెస్లు
కొంటది ఇంకా సొక్క కొంటాది
అవి కొంటది కానీ అవి వేసుకోదు మళ్ళా
మ్మ్
కలర్ నచ్చలే అంటది ఎల్లో కలర్ కొన్నది ఒక డ్రెస్సు అది కలర్ నచ్చలే అని దాన్ని వేసుకొ కొంటలేదు
నేనైతే ఎల్లో కలర్ నేను ఎన్నడు కొనను ఎందుకంటే నాకు అయి అంత బెదిరి పెట్టినట్టు అనిపిత్తది నా మొఖానికి
కుర్తీ కొన్నది
ఆహా ఆ ఒక రోజు వేసుకోచ్ వేసుకుంది వేసుకుంది మొన్న సంక్రాంతికి వేసుకుంద్